ఆ ఆ
బాగున్నావా
ఆ
మ్మ్
మరుటి తేన్ పాప ఏటి చెత్తుంది
తేనె పాపా ఆడతుంది
ఆడతుంద ఆ మారేటి మరేటమ్మా సేప్పు
ఏం చేస్తున్నావు
ఆ బయట ఉన్నానమ్మ గాల్చంత నాను.
ఉమ్
ఉమ్ పనుంది ఆ అందరు బాగున్నమ్మా.
ఉమ్ తమ్ముడు
ఆ తమ్ముడుకా ఈ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళన్నాడు. అహా అది కొద్ది ఎగ్జాము లేదు కాలేదమ్మా.
ఆహా
ఎజమ్ వెళ్లిందమ్మ దూరమైపోనమ్మ మల్ల
ఆహా
ఉమ్ గాలి గాలి వస్తుందమ్మా అటు
ఫుల్గా చల్లగాలి వస్తుంది బయట్
ఆ
ఉమ్ మీ కేలగ ఉంది?
బాగా గాలితోప్పుడు పెద్ద గాలి వస్తుంది ఇప్పుడు. రాత్రి కొత్తవా లేదా?
వస్తాను వస్తాను తిరగడానికి, అని పాప్ ఆన్ని పట్టుకొని తిరగడానికి వస్తాను ఉమ్
సాజాలో ఉంది వచ్చి వచ్చు లే
ఆ ఎప్పుడు స్టార్ట్ అయితే యాత్ర ఆహో వెళ్ళండి కదా, ఉమ్
ఉమ్
స్టార్ట్ అయిపోయే సెలబ్రేషన్స్, పండగ స్టార్ట్ అయిపోతు ఉందా అన్ని డెకరేషన్లు గట్రా. లైటింగ్లు గీటింగ్ అని పెడ్సార
ఆ లైటింగ్ పెట్టేసామా
ఆహా
ఉమ్ కాటి ఏం పెట్టారు? ఆ ఎరవ కనిపించ నుంచి టాటవుతుదమ్మా.
పొద్దున్నుండా రాత్రి నుండ
అడి రాత్రి రాత్రి నుంచి హా
ఎప్పుడు వరకు అవుతుంది.
పన్నూరు పన్నూరు దాకా ఐదు రోజులు
ఆహా
ఉమ్
బాగా ఇదైతే
ఉమ్ ఐదు రోజులైతది అన్నలస్టు ఈ నెల ఈ పండుగ నెలకి
ఆహా
ఆ
ఇలోపూ ఉర్ల అందరికవుతయప్
ఆ ఆ ఇది ఇదికి వస్తది, అవును అమ్మా మా ఇదేకె ముండమ్మ. మజరం గుడి దగ్గర, ఆ తర్వాతలా ఇది ఇది కళ్తదమ్ ఆ తరస లాస్ట్ ఇబడదలమ్బ అనగమ్మ
ఆహా
హా
అఐదు వచ్చా నెల్ల కదా బురదలామ్ పండగ
ఆ వచ్చ నాల అవుతుంది
ఆ ఫుల్లండ్ లో ఉంట
ఆ కొంట జులైలో పలో మాపులు ఇగి ఇ పదు మాత్రర వెండ ఉంద అమ్మ
మా
పితముూల్ పితాముూల్ చె చ్చనా చిింతారు తమ్మా అలా పడుకుందిిన ఒక ఆగే వ
ఆహా
ఆ
మాకలగ ఏంట
ఆ అ గుడి దస ఎలో ఉంటా
అవు
ఏండకి వేడి నీరు పోసుకుండానే ఇంకా వేడయిపోతుంది వేడి కంట
రే అంత నడుం కయ అలా అలా మ అరు అ అక్క ఈ ఎకునేదులే ఎనేలా ఈ నెల తలుత మూడ నెలత కలుస్తల కొది చెప్పడరుదు
ఆహా
ఉమా మూడేనాళ్ళు కలిస్తే కొద్దిగా అన్ని రకాల కొద్ది కొద్దిగా తనే వచ్చింది పడవలేదే టెన్షన్ అంటే
లేదు ఇప్పుడు కూడా తింటున్నాను అన్ని తిన్నాను కాని కారం తగ్గస్తున్నాను అంతే అ
అదే అన్ని రసలు కంతనే ఇవుతుదిలాపోతే ఆ తరత అదే ఇ పోతు
హ
మీజ అ స సల నచ్చ ఫోడ
హ
ఆ
బాదం పప్పు కూడా తినవచ్చుట నాన పెట్టేసి రోజు తింటే మంచిదట
ఆ
అ
అది బలం దానికి వస్తుది బలం అది
అవును
న పాలు తాగుతుంది కదా దాని మీద దానికి బలం మారుతుంది
ఏ
ఆ మాది జిల్లా ఆ దానికి మళ్ళ జిల్లాకు జిల్లా
ఇది ఏ సిగ్నల్స్
ఆ ఇల్లోత్తే వాటికి థంబ్ ఏయాలి
ఒక రోజు పప్పనము ఒక రోజు ఏదో వెజిటేబుల్ రైస్
ఆ మత్తగోడబడసి మత్తగోడ అలా చేసింది నువ్ కానీ బా చేసింది ఆ శిలక గిలక ఆళ్లోత్తే
లేదా అవి పెట్టం
అదలా పెడతే ఇట్లేదమ్మా లావయి కొద్దళం ఆళు
మ్మ్ హ్మ్
ఇప్పుడు ఇప్పుడు పట్టదు తనకు పట్
మ్మ్ ఓహో
ఆ అనుకున్నావు
మ్మ్ హ్మ్
నిజంగా ఇప్పుడు కనిపీదు తర్వాత కనిపిస్తది అది వదలిపోతే వాళ్ళు ఎక్కువ వాళ్ళు అయిపోతే మనీ బాయిలర్ కోడ్ లాగా అయిపోద్ది
ఓహో అది బాయిలర్ కోడే సిర్లాక్ తినదా ఏంటి
అది
మ్మ్ హ్మ్
బాయిలర్ కోడికి మరి సిర్లాక్ వాట ఇచ్చారు కదా ఆ ఆ అప్పుడు కాలు తక్కువయింది కాళ్ళు, చేతులు బాగా కాలు రాలే రాలేదు కదా అప్పుడు దానికి ఆ ఆ
ఆ అదే దెబ్బయింది
ఆ
మ్మ్ హ్మ్
కాళ్ళు రాలేదు కదా బలం గురించి ఇచ్చారు కదా అన్ని రకాలు దానికి బలం రావాలి కాళ్ళు బలం రావాలని అన్ని రకాలు ఇచ్చారు కదా దాని అది ఇదిచ్చి అది మెడికల్ లో ఇచ్చారు మెడిక కల్ లో ఇచ్చారు మెడికెల్ బెటర్ మెడికెల్ ఇచ్చారు అదే ఎలా
ఆహా
ఇగా తినిపించారు అది దాని గురించి
మ్మ్ హ్మ్
అంతంగాని అ ఒళ్ళు వచ్చింది ఒళ్ళు వచ్చింది దాని వల్ల ఒళ్ళు వచ్చింది దానికి
ఓహా
మ్మ్
అమ్మలాగా అనుకుంటన్నా నేను
లేలే నును సన్నగున్నావు కదా కాళ్ కాటల రాకపోయినా అప్పుడు ఫుల్ సన్నగున్నావు
అవును
ఇప్పుడు వాళ్ళకు తెలిదు
మ్
అ దాని గురించి కంన్ చూడని చెప్తున్నా దీనికి
మ్
అదలా మనం అలవా డబ్బు ఉందనేసి మనం అ అదలా అలవాడిసేసి అనుకో మనకి దేబ్బా
అవును
ఆ అదలా కొడుసక్తాద్
మ్ హు
అది ఇ చేస్తాం కదా అదే తగ్గిపోతద్ ఒళ్ళు పెరిగిపోతుందిళ్ళు ఎవలక్ మనుసులకి
ఇంట్లో దయారు చేసింది పెట్టకూడదెంటి
అన్నిటి కూడా తయారు చేసుకుంది పెట్టొచ్చు పర్వలేదు
మ్ తయారు చేసి పెడుతాం
ఆ తయారు చేసి పెడుత్ పెట్టోచ్చు అది పర్వలేదు
అందులో కెమికల్స్ గట్ట ఉంటాయ్ బై
ఆ ఆా మరి కెమికల్లు గురిది కానీ టైమ్లు వేస్తున్నారు అంత అంతేసి టైమ్లు ఆా ఇప్పుడు పాల్ ప్యాకెట్ పాల్ పేరుగు లకు ఎలా గు టైమిలా ఉంటుంది అకేం తెలుగు మ్ టైమ్ లో ఉంటుంది లేకపోతే మ్ పాల ప్యాకెట్ మరిగేవో ఆ మనకి మణిపాలు దేని కొడు కొ తిరిగిపోతుంది అది అలాక్కం దానికి అది
మ్
ఆ కెమికల్ వాళ్ళ ఇదవుతు మళ్ళ అందులో విశా డైరీ మాత్రం ఎప్పుడు అవ్వకుడదు అల్ల కెమికల్ ఎక్కువ అది ఫిజీలో అంచుకుంట అలాగ ఉంటుంది అలాగా ఊంపెడు ఊంపిేడు పర్వాలేదు
ఏందది
ఉంపెటుకు పాలు ఉంపెదాసింది జయపూర్ పకిన్ అది పర్వాలేదు ఆ అదిగ కెమికల్ ఉండదు అది మ్